నమస్కారమండి ఈరోజు టాపిక్ ఏంటండి హలో టాపిక్ ఏంటిదండి
చాయ ప్రిపరేషన్ టి
టీ ప్రిపరేషన్ అండి అవునా టీ ఎట్లా చేస్తారండి మీకు టీ అంటే ఇష్టమా అండి
అవును
టీ ఎట్లా చేస్తారండి అంటే నవు
రావనా
అరే వీ ఏంది అట్లా నవ్వోదే మాట్లాడు
అదేపేరు చెప్పేది అట్లా టి ఫస్ట్ గిన్నె వెట్టి అంద పాలు పోసి వేసి షుగర్ వేసి పెట్టాలి
మీకు ఏమంట ఇష్టమండి ఫుడ్ మేం పాలు వోస్ ఆపత్ ఎత్తాం అండి
బిర్యానా ఏని క రాాల చేత తింట
ఆ ఏముందండి బిర్యానీ ముక్కలలో కారం ముప్పేసి బియ్యం ఎత్ అయిపోయా
అవున
అవునండి మీకు ఇక్కడ హైదరాబాద్లా నైన్ టైన్ తెలుసు అండి
పెన్సిల్
ఓకే అండి ఇంకా అండి చెప్పండి విశేషాలు
మీరేం చేస్తారు ఇప్పుడు తిన్నారా అన్నం
ఆ లేదండి తినాలి వండుకోవాలి
ఏ మీదే వంట ఇస్తారా
ఆ నేనే చేస్తాం మా ఇంట్లో అందరికి పెట్టాలండి
అవునా ఏం కర్రీ చేస్తారు మీకేమి ఇష్టం మరి
ఇప్పుడు ఎగ్గి వేస్తా అండి ఆయిల్ ఎగ్ కొడితే పసుపు కారం వేస్తే అవుతది తింటాైగా నా ఫేవరెట్ ఫుడ్ ఆమ్లెట్ అండి
త వ
ఇంకా అండి మీరు జున్ను తయారు చేస్తారా అండి చెప్పండి హలో
మీరు వస్తారాస్తున్నా మీరు వస్తారా
ఆ మేం ఫేస్ ఇస్తాం చేస్తామండి ఆ పాలు ఇట్లా ఇట్లా కాదు ఉంటది కదా గిన్నె ఇట్లి త గోటాలజ
అవునా
పలి హ ర మన పలిలీ హ రీ
అ అే ఏం చేయరాదు
మీకు బయటప్పటి దంటే ఎక్కువ ఇస్తామా అంటే
అవును
అవునా ఓకే మీరు బయట పుట్టు తినవద్దండి హెల్త్ మంచిది ఆగా ఇంట్లోనే తినాల
నా వేసుకొనికు రాలారు బయట తింటాం
అవునా ఏ ఎక్కడ ప్లేస్ క వింటారండి
అరోమా ఫ్లేవర్స్
అందులో డిషెస్ వెళ్తారా అండి
బిర్యానీి ఫేమస్ అ
ఆహా ఆత్మ అంటారే అంటి ఇచ్చేస్ అండి ఇష్ట
ఏమన్నారు
ఏంస్టార్ట చికెన్ లాలీపాప్స్ బాగుంటాయి్ కదాండి అలా
అ తీసుకు ఏ చ అవసర
అకా టాపిక్ ఏముందండి
చెప్పాలడి మీరే మీ ఫేవరెట్ మూవీ
నాకు ఫేవరెట్ ఫుడ్ అంటే ఇదే అండి బిర్యానీ
మూవీస్ మూవీస్ సినిమాలు
లేదండి చికెన్ బిర్యానీ ఎట్లని తయారు చేస్తాం మీరు మూవీస్ ఎక్కువ ఇూస్తారా అండి మూవీస్ ఎక్కువ చూస్తారా
ఆ టీ ముందే గుసుంటా నే లేవా
అవునా పాటలు ఎక్కువ చెస్తార అనుకుంటా
అవునవును మీకెలా తెలుసు
మీరు మాట్లాడితే కూడా పాటలె వినిపిస్తుందండి ఒకసారి ఒక పాట పాడొచ్చు కదండి
ఏ నేను చాయ్ తాగుతున్న చాయ్ తాగుతున్న పాడనికే రాదు నాకు
ఓకే ఛాయ్ వేడి వేడి గా ఉంటే బాగుంటది తలనొప్పి కూడా పోతది
నేన్ చల్లడదే తాగుతా
అయ్యో ఎందుకండి అట్లా వేడి చేయలేదా అవునా ఎందుకండఅట్లా వేడి తాగొద్దా
మ్ నాకు వేడిది పడదు అందుకే చల్లడిది తాగుతా నేను కూల్ వాటర్స్ తాగిన ఏమైనా కూడా అవి అ ఇవి నీట్ గా తాగను
ఓ అట్లా తాగొద్దా నాకు కూలీ పడేయండి నేను కూడా వీడియో తింటా
మ్ మీకు దోష వేయడం వచ్చా అండి
హెల్త్ కి మంచిది కూడా
పోయడం వచ్చా
వచ్చండి పెనంమీద ఏషి ఇట్ల ఇట్ల కాలుస్తా
అన్ని డిష్షెస్ వచ్చా అండి మీకు
ఆ అంటే అన్ని రావు కొన్ని కొన్ని చేస్తా పెరుగు గుడ్డు గివె వచ్చు మ్
మీరు కార్టూన్ చూస్తారా బొమ్మలు
ఆ చూస్తాం డోరమాన్ చించాన్
ఉ
చింన్చాన్ అయితే ఈగ ఆ ఛింన్చాన్ అయితే ఏంటి ఏ చింగ్ చాంగ్ అల్లె అంతడు గా ఒకళ్ళు మమ్మీని ఆ అది బాగుంటదండి హ చింగ్ న్చాన్ అలా చేయొద్దు డోరేమాన్ ఐతే ఇంకా వే
డోరేమాన్ అవునా నేను డోరేమాన్ చూస్థా కానీ గ్యాడ్జెట్స్ అంత ఇష్టం చానా
ఆ గ్యాజెట్స్ అన్నీ ఆయన ఎట్లా తీసాడో ఏమో
కదా నాకు కూడా అట్లానే చేయాల అనిపిస్తది
ఇ మీరెందుకు తీసారడి ఆ డోరేమాన్ తీస్తడు ఇంకా అండి
చెప్పాలా మీరు రాగుడు
ఆ చెప్పాలండి ఇంకా అండి
నాకూడా డోరేమాన్ కావాలని ఉంది
నోటితో ఉంటాడు కదా
అవును నోబితా నా ఫేవరెట్ సుజకి నా జియానేే నాచ్చడు జియాను
అయ్యో జియన్ లడ్డుూ లడ్డుగా ఉంటడు గుద్దుతా ఆడబడేస్తాడ్
ఆయన వంకర మోతాయన
ఇంకా ఆయన ఎవరు
జీ ఎపా
ఆ అ నేను జుతే నాకు సేమ్ అయింత కాడు ఆయన లెక్కనే అనిపిస్తాడు
అవునవును
హ ఈ ఇది చూస్తారా అండి మీరు సీరియల్స్ ఇట్లా
ఆ చూస్తాం పోదారు ఇల్లు
ఆహా గుండెనిండా గుడి గంటలు
ఆ అవును
ఇలాంటివి ఎక్కడ నుండి వస్తాయంండి ఎవరు తయారు చేస్తారో ఏమో ఇక్కడ మాహ హైదరాబాద్ లో అయితే చానా హైదరాబాద్ లో అయితే చాలనా ఇట్లా థియేటర్స్ ఉంటే మంచిగా అ రోజు పోయి చూస్తాం
ఆ అవును మీరి హైదరాబాద్ దగ్గర ఉంటారా
ఆ అదే అండి మీకు ఉప్మా ఏడ ఏమన్నా వచ్చా అంటే
రా నాకేం వంటలు రావు నేను చేసి పెడతే తింటా అంత అంతకు మించి నాక ఏం రావండి
నేర్చుకోవాలి కదా అండి రేపు
నేర్చుకుంటా
రేపు ఇంట్లో ఎవరు లేకున్నా మనకి యూజ్ అవుతుది
అవునవును మీకు చనాా యూజ్ అయితే నాకే చేసి పెెట్టర్ ఉంటారేమోనో ఆధారపడిత ఎతే ఆర్డర్ చేసుకుంటా అంతే
ఆర్డర్ అంటే ఎక్కువ ఇష్టమా
ఇకా మన పైసలు బాగున్నాయి కదా
మీకు ఇట్లా బోకేలు తయారు చేయడం వచ్చా అండి
ఆ వచ్చు అది ఇంట్రెస్ట్ బాగా డయాగ్రామ్స్ అంటే నా ఏమన్నా చేయాలికు చాలా ఇష్టం
అక్కడ ఇక్కడ ఏమన్నా చేస్తారా అండి అంటే సమోసా ప్రిపరేషన్స్ ఏమన్నా చేస్తారా అండి
లేదు లేదు కాకపోతే నాకు ఇలా డయాగ్రామ్స్ చేయడం అంటే అంటే కొ చాలా ఇష్టం ఆర్టిఫిషియల్ గా నాకు ఏ చేయడం అనిపించింటుంది
ఓకే మీరు ఎప్పుడైనా చేసినా నాకు పంపియ్యండి
ఏంటి
అదే ఆర్టిఫిషియల్ గా ఏమనా డ్రై డ్రయం చేస్తా అన్నారు కదా
ఆ ఓకే మీ బొమ్మనే ఇస్తలే ఒకవేళ నేను ఏస్తే
మదా అే ఎందు కండ
ఆ సమోసా
అండి ఆ సమోసా అసలు మాకు ఈ రోజు వస్తేనే ఉంటాడు గల్లీల
అవునా
గల్లీలో అయిన ఫేమస్
ఆహా
రోజు ఏడు గంటలకు వస్తారు మేము సమోసాలు జొన్న రొట్టలు తీసుకుంటాం ఉమ్ అవును అవునండి
ఇంకా అండి చెప్పండి మీకు ఆ అంటే ఏంటి ఇంకా విశేష షాలు
ఇక్కడ ఇట్లా మేము పెరుగుతోనే ఇట్లల్లా అది ఉంటద్ చూడండి
ఏంటి
అలా అసలు పెరుగులా పురుగులు ఉంటాయంండి చెప్పాల పురుగు పెరుగులు పురుగులతో తయారయితా యండి
పునుగు లండి పునుగులు
పొద్దుకులు కావాలండి పెరుగు కున్ లేదండి పెరుగ్ పెరుగు ఎట్ల తయారయిద్దో చెప్తున్నా
ఆహ ఒ
పురుగులతో సూక్ష్మ జీవులు ఉంటాయి గా ఆ రు అతి పంలు అతి పండ్లలో పెరిగేసుకొని తినడం ఇష్ట
అవునవును
అది ఏమంటరు అది బననా బనాన జ్యూసా ఓకే అండి ఇంతట్తో సమాప్తం
ఓకే అండి సమాప్తం